హలో
వినిపిస్తుందా
స్తుందండి బాగున్నారా
మీరు బాగున్నారండి
ఆ బాగున్నాం ఏం చేస్త తిన్నార అండి
ఇంగా వంట అయిపోయింది
అయినయ అండి వంటలు సాయంత్రం వంటలు
ఐపోయ్నయ్ సాయంత్రం వంట లేవ్ పెండింగ్ ఇట్ల గూర్చున్నాం
అవునా చల్లబడ్డదండి ఇప్పుడే కొంచెం
ఆ కొంచం
బాగుండండి ఈరోోజు ఎండ ఇపరి ఫార్టీ ఫైవ్ అట ఫుల్ ఈరోోజు బాగా టెంపరేచర్
రయ్ వాళ్ళు ఫార్టీ ఏమో అంటున్నారు ఫుల్లు ఎండ
హా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు తారీఖు వరకి చాలా విపరీతమైన ఎండాలుంటయ టండి
ఆవ్నవ్నవ్నూ
మ్మ్ చాల జాగ్రత్తగుండాలే ప్రజలు ఎండ దెబ్బ దాకుతది వడ దెబ్బ దాకకుంటుండాలని గుడ్ డం వాతావరణ శాఖ హెచ్చరించింది గదా
అవును చెప్తున్నారు
చెప్తున్నారు అబ్బో బాగండ్ డి
అగో ఫుల్లు
సూర్యుడు పోటీ పెట్టుకున్నట్టు ఆ చేస్తున్నాడు
స్తుంటే వచ్చినప్ అసలు గార్టనే కార్తనే ఉంది అసలు మ్మ్ బాగున్నయ్
ఆ ఏం వంటల్ చేసిండ్రండీ
ఈ రోజు బెండకాయ ఫ్రై చేసిన
అవునా
ఆ మీరేం చేసారు
ఇగో ఇప్పుడే బీరకాయ పేసర పప్పు చేేసినా అండి. బీరకాయ పెసర పప్పు చేసి కొంచెము పచ్చి పులుసు చేస్ సిన కొంచెం పుల్ల పుల్లగా ఆ ఆ ఉపవాసం అండి ఈ రోజ్ జానీ కొంచెం పుల్ల పుల్లగ ఒ బుక్క తినొచ్చు అని ఎం దినాబుద్ధి అయితున్నాయండి మధ్యానం ఒ కోంచెం పండ్లు తీస్ పండ్లు తిన్నా అండి
మధ్యానం పండ్లు తిన్నారా
ఆమ్ రెండు మామిడి పండ్లు తిన్న మజ్జిగా మజ్జిగా ఇం నిమ్మ రసము తే దాని మీదే ఉండుడు అవుతుందండి
అవును అన్నం తిన్న ఏం తిన్నట్టుంటాంది ఇగ ఎండకు
లేదండి గింతగనామ్ గీతీరుగా కొడితే మనమేం తట్టుకుంటామండి మనతో గాదు కానీ పెద్ద మనుషులు మంచిగున్నారండి గట్టిగ
అప్పుడు వీళ్ళ మనంతా మందుల తిండి లేదు గదా వాళ్ళకి
ఆ మా ఇంటి దగ్గర కొంచము మేకలా కాస్ తెడు ముసలాయినే ఎంత గట్టిగా ఉంట్ టడండి కూలర్ ఏస్కుంటే మధ్యానం బయట కొంచెం ఖాళీ ప్లేస్ ఉండే తే మేకలను పట్టుకొని అస్తడు కూలర్ల గాలికి గూసున్నారా వ సల్లగా ఎండ కొడతాందా అంటడు నడుముకు నీళ్ళభాటిల్లు కట్టుకుంటడు అమ్ మంచిగ మెపమె గలగాపుకుంటంటే వాళ్ళది వెనకటి తిండి గట్టిది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారండి
అవును వాళ్ళకు మందులు లేని తిండి గదా ఇప్పుడు మనలా గాదు గదా
అవునండి
మనం ఎట్టిదే అంత మందులు తిండి అన్నిట్లా మందులేనాయి ఎట్లుంటాం మనం
కల్తీ అండి అంత కల్తీ
మొత్తం కల్తె
ఆమ్
ఆ
ఏ పండుదినాల హ్ం ఏ పండు దినాలన్నా ఏదినాలన్నా కల్తీనే
ప్రతి ఒక్కదానికి మందు లేనింది అసలు రెడీ అవుతలేవు పండునే పడు
మందు లేకుండా చెట్ ట్టు మీద పండిన జామ పండు దోరగుంది అని కోసి తిందామని చూస్తే అందులో అన్ని పురుగులున్నాయి
అవును
అహ్ మందులు వేసేనే ఏమో పురుగులు ఉంటావువు మ్మ్ పందులు లేకుండా పండిన పండు ఏదన్నా తిందాంమంటే భగవంతుడు తిననిస్తలేడు
అవును
ఉమ్ పరీక్ష పెడతాండండి బాగా దేవుడు
అవును అవును పెట్టలకే వెడుతడు పరిచ్చ
ఎనకటా ఇంత గడదిని ప జోన్న గడకా చింతపండు తొక్కు, ఇంతెల్లిపాయ తొక్కు ఏస్కొని తినీ ఎండలకు పనులకు పోయి, ఆ ఎప్ ఎండాక్ తోనే ఊడ్చాలుడు ఇల్లు అలుకుడు ఆ అట్లా ఉండి ఆరోగ్యంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఆరోగ్యంగా ఉన్నారు.
అవును వాళ్ళు గడక మరి అంబలి కాసుకొని ఆ గడకలో పోసుకొని తాగేవాళ్ళట అప్పుడు
ఉ కలి
ఆ కలికి ఉండదే కోరాడ్ల కలి తోడు చేస్తురట
చాలా మంచిదండి ఆరోగ్యానికి ఉమ్
అది మంచిది అందుకే వాళ్ళు గట్టిగా ఉన్నారు పచ్చిపాలు కూడా పిండుకొని తాగేవాళ్ళట అందుకోసమనే గట్టిగా ఉన్నారు. మన వాళ్లు పోతంగా అట్టిగ వాళ్ళు ఉండరు అట్లా అల్సిపోయినట్టు ఉండనే ఉండరు ఆళ్ళే
ఊ అవునండి
ఉ అవును ఇంకేం చేస్తుర్రు ఇంకేం కర్రీ చేసిర్రు
ఏం లేదండి సాయంత్రం పనులయినయి ఇప్పుడే వంటయ్యుంది చల్లటి గాళస్థాంది నని ఏదో ఊపిరి వీల్చుకున్నట్టుంది బరకచ్చి కూర్చున్నం
ఆహా
మధ్యాహ్నం దంత గంగమలి కూర లేదండి చెట్లు లేవు దగ్గర వాళ్ళకు హైబ్రిడి చిన్నటి మామిడికాయె చెట్ ఉన్నాయి ఊ ఇంటి దగ్గరనే ఆ ఆ కొంచెము ఓ రెండు మూడు కొబ్బరి చెట్లు ఉన్నాయి. కొంచమ అవే చల్లటి గాలొస్తాయ్ ఆ గాలికే కొంచెం ం బయటకు కూచ్చున్నాండి డి చెట్లు ఎక్కడండి చెట్లు కొంచెం ళీ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ల లల్లో చెట్ చెట్లుంటే చెట్లు కొట్టేసి ఇండ్లుగా ఇంలే కాట్టు కొన్ని కిరాయలకు ఇచ్చుకుంటాడ్రు ఇప్పుడు జనాలు
ఇప్పుడు అట్లనే చేస్తున్నారు
ఖాళీ ప్లేస్ అనేది లేదు చెట్లు లేవు ఊ
అవి లేకనే ఇంత వేడి
కదండి మొత్తం సిమెంటు గచ్చు సిమెంటు గోడలకి సిమెంటు రోడ్లకి ఈ టైల్స్ కి టైల్స్ కి అయితే ఇంట్ల మండు ఇట్లా మంటలు ఇట్లా దగదగ మంటలు వస్త తున్నయ్
అమ్మో విపరీతం
ఊ
ఇంట్లకి ఎట్లా దగడు ఇట్లా అ చేేస్తుంది మధ్యాహ్నం అయితే
ఆ అసలు ఆ కూలర్ వేస్తే కూడా ఆ కూలర్ గాలి ఎటు పోతుందో తెలుస్తలేదు
అసలుగా తెలుస్తలేదు
కూలర్ గాలి ఎటు పోతున్నదో తెలుస్తలేదండి అసలు
తెలుస్తలేదండి అది మా చెమంటలుగా మటలు కరతనే ఉన్నాయ్ పక్క చమట్లు కారతన్నయ్ ఓ పక్క గాలి అక్ అట్టనే ఉన్నాయి అట్లే ఉన్నది అవును
మధ్యాహ్నం అయితే గొంతారిపోతుంది నిమ్మరసము ఇంత మజ్గా ఆ రెండు మూడు సార్లు తాగితే కొంచెము ఇట్లా ఊపిరాడినట్లు కొంచెం చెమటలు బంద్ అయినాయ్
అవును
ఆ మొత్తం డీహైడ్రేషన్ అయిన ట్టు నాలుకంత పొడి బారిపోయిన తౌడు
అవును ఆ నిమయజ జే చల్లనే పెరుగు చల్లగా పల్సగా చేసుకొని తాగుతనే కొంచెం ఎక్కువ అది అయితాంది
అవునా అదే తాగుతున్నాం అండి కొంచెం
ఉ అదే తాగాలే బాగా నిమ్మరసమున్ను ఇదే తాగాలే అది సపరేట్ ఇది సపరేట్ చేసుకుంటేనే కొంచెం ఇగ అది ఆ గొంతు ఆరకపోయినట్టు ఉండేది
అవునండి అట్లా తీసుకుంటూనే ఈ రోజు కొంచము మధ్యాహ్నంమంతా ఇట్లా దూపా దూపా నాలుక ఆరిపో పోవుడు ఉ అంత ఎట్లనో చెమటలచ్చి టా గాలి కాలైంది పానమంతా తలకిందులైంది
బాగా అవి ఎంత తాగిన అసలు ఆర్తనే లేదు అది చెమటలు చెమటల రూపంలో బయటకి వస్తున్నాయి కదా అందుకోసం ఆ అవును అట్ల్
ల్లలుంటే అసల్ ఇగ తట్టుకోరు కదా
కాదు ఇంకా ఇరవై ఐదు ఉ ఇరవై ఐదుకు రోణి అంటే ఇంకా ఎక్కువ కొడుతది ఇంకా తెలవదు అది కొడితే కొట్టొచ్చు లే
రోన్ లో రోఖండ్లు వాళిగే అంత ఎండ కోడుత్ దంటరు
ఆ
ఎన్ని ఎనకటి పెద్ద మనుషులు
వెనుకటోళ్ళు అట్లనే అంటారు మాకు చెట్లు ఉండే ఇంటి చుట్టూ చెట్లు ఉండే ఉంటే అది ఆకు బాగా రాలుతాందని
అదే ఆకుర్లనే కష్టపడి ఊడ్చుకోవాలి గానీ కొట్టిచ్చుడే త
కొట్టించడం తప్పేంది అంటే అది లోపల కొంచెం ఇట్లా పుచ్చిపోయినట్టు ఒకట్లా కొట్టించినాము అది పొరపాటు అయింది వేప చెట్టు మంచిగా ఉండేంటి ముందు
ఎంత మంచిదండి వేప చెట్టు గాలి ఇంటి ముందు పోషావ తల్లి లెక్క
ఆ మంచి గుండె
ఊ
అంటే కొట్టిస్తే ఖతం ఇంగ ఆ విపరీతమైన వేడి ఈ ఎండకాలం మధ్యానం అయితే చెట్టు కింద కూసునే వాళ్ళం ఇంకా
అబ ఎంత చల్లటి గాలి ఉంటదండి వేప చెట్టు గాలి ఆ ఆరోగ్యానికి కూడా మంచిది కొంచెం ఎండ తీవ్రత అనేద్ అది వడగాలులు రావు వేప చెట్టున్న దగ్గర
రావు రావు
ఊ
చల్లద అది వేరే ఉంటది
ఓకే అండి థ్యాంక్ యూ అండి
ఆ ఆ సరే అండి
ఓకే అండి థ్యాంక్ యూ అండి
ఆ